హలో బావున్నారా? ఏం చేయలే ఇప్పుడే తిన్నాను ఉకే అట్లా బయ ట వాక్ చేస్తన్న ఇప్పుడే తిందా ఉమ్ నువ్వు ఏం చేస్తున్నావ్?
నేను ఇప్పుడే ఇది కుచ్చులు కడత అంటి
అవును
మ్ చీరకి కుచ్చులు వస్తాయి కదా
ఆ అవునవును
మ్ నీకొస్తాన్నయా? ఆ వస్తాయి మామూలుగా
కుట్టుమిషన్ ఉందా ఇంట్లో? హలో
మ్ నిగున్
కుట్టు మిషన్ ఉందా ఇంట్లో ఆ ఆహా అయితే స్టిచ్చింగ్ అని బా నేర్చుకున్నారా?
అంటే అంత ఏం రాదు నా వరకు అయితే కుట్టుకుంటా అన్నమాట.
ఆ అవునా ఇంకేములె
ఇంట్లో మామ్ అ
మ్ ఇంకమలే ఖర్చులకు తగ్గి పోతాయ్ హ్హ్
అవును ఇప్పుడు ఈ మధ్య అయితే గినా అస్సలు
ఎంత రేట్లు కదా డ్రెస్సులు?
ఆ నాకైతే అదే అనిపిస్తుంది కొంచెం అవును చానా చెప్తారు కొన్నిసార్లు అనిపిస్త స్తంది ఊరికే జాబ్ చేయడాని కంటే ఈ ఈ కుట్టుూ మిషన్ లోనే ఎక్కువ వస్తుంది ఇట్లా
ఆది నిజమే ఇప్పుడు ఎంత ఎంత తీసుకుంటాను తెలుసా బయ ట ఉ ఒక చిన్న స్టిచ్చింగ్ కూడా ట్వంటీ థర్టీ థర్టీ రూపీస్ తీసుకుంటారు ఎంత కాదనుకున్నా
అవును చానా తీసు
మేలు స్టిచ్చింగ్ నేర్పించి నేర్చకోంటే
హ
తిన్నావా?
తిన్నేచు మ్ చెప్పండి
చాలా మేలు నేర్చుకుంటే
అవును మీకు వస్తుందా స్టిచ్చింగ్?
ఆహా నాకు రాదు అంటే మా ఇంట్లో నేర్చు కొనింది లేదు ఎప్పుడు
ఆ
ఎప్పుడు నేర్చుకొనింది లేదు అందుకే
అవునా
మీరు నేర్పిస్తారా
ఆ నేర్పిస్తాను వస్తే
ఆ వస్తాములేండి నేర్చుకుంటాము ఎట్లో సనా
హ
కనీసం నేర్చుకుంటే బెటరు
అవును అసలు నేర్చుకుంటేనే ఇప్పుడు
ఏం తిన్నారు
మరి నేను వంకాయ్ చారు తిన్నా మీరేం తిన్నారు
నేను పెరుగు అన్నమ్ తిన్నా
పెరుగు అన్నం తిన్నారా
బా ఆ బాగుంటుందా మీ పిజీలో ఫుడ్
అవునా ఆ ఏమి బాగుండదు అసలు వాళ్ళు వీటి రోళ్ళు అన్నమాట చాల పిసినారోళ్లు
సేమ్ మా పీజీ కూడా మీ పీజీలానే ఉ
అవునా మీ పిజీ వాళ్లు కూడ అంతేనా
అవును ఎంతైనా ఇంట్లో ఫుడ్డు ఇంట్లో బుడ్డనే ఉ
అవున అస్సలు మీకు ఇంగా కుట్లు అళ్ళికలు వస్తాయా బాగా
ఆ ఏంది
కుట్లు అల్లికలు అంటే
ఆహా అస ఆ నసలు రాదు నేర్చుకోలేదు నేను నేర్చు
అవునా
మా అమ్మమ్మా అదే అవునవును ఫ్యూచర్ లో నేర్చుకోవాలి మా అమ్మమ్మ ఆళు ఉంటారు బాగా ఇప్పుడు మ్యాట్లుక్ పని అలాంటివి ఆ అల్లుతారు
అళ్ళుతార పాగా
ఉ మీరు ఏమేమి చేస్తారు
హలో
ఆ చెప్పండి
జో ఏదో అంటున్నారు
అదే మీరు ఏమేం నేర్చుకున్నారు అంటున్న
నేనేమేం నేర్చుకున్నాను అంటే మిషన్ కుట్టడం అంత ఏం రాదు కాని ఊరిగా ఫుట్లు స్లీవ్ చూసేయడం అవి వస్తాయి ఇంగ మిగతావి అంతే ఇంకా కుచులు వస్తుంది అమ్మ వాళ్ళ చీర్లకి పట్ సారీస్ కీ కూడతరూ కదా లాస్టులో
ఆహా పోనీలే మీ కన్నా అవయాన్న వస్తాయి నాకేం రావు అవి
ఏం లేదు నేర్చుసుకుంటే వచ్చేస్తాయి
ఆ అది కూడా నిజమే
ఎందుకంటే మీరు అన్ని బాగా చేస్తారు
ఏం చేస్తా నేను పందర అన అదు నార్మల్ గా అంతే
ఉ
అంతగా ఏం లేదు నార్మల్గా అంతే
అంతగా ఏం లే నార్మల్ గాన
ఆ
కామది
చెప్పాలి ఇంటికీ పోలేేదా
నా
వంటనా ఆ కొన్ని కొన్ని చేస్తా ఇంట్లో అప్పుడప్పుడు
కొది కొతిగానా ఉ అవును మీకూ ఆ చేస్తాను
ఆ
అవును మీకు స్పోర్ట్స్ ఆడ్డం వస్తుందా
ఆ షటిల్ ఆడతాను అంటే అంత మంచి ప్లేయర్ ఏం కాదు జస్ట్ యావరేజ్ అంతే
ఎవరేజ్
ఆ ఊరికే అట్లా ఆడతా ఉంటాయి అప్పుడప్పుడు
అవునా ఉ ఇంకా మరి
మీరు ఆడతారా ఏమన్నా స్పోర్ట్స్
అక్కే ఆడతా ఇంకా వేరై ఏం రా ఆ క్యారం బోర్డ్ కూడా దాంతో మొన్న ఆడింట అయిిన మా తమ్ముని చేతిలో ఓడిపోయినా నేను
అయ్యో
ఉమ్
ఇంకా అంద అన్ని నేర్చుకుంటే ఎస్తరు
ఉమ్మ్
ఏం లేదు అన్నీ ఆడుతూ ఉంటే అట్లే ఒచ్చేస్తారు
అట్లాంటావా ఉమ్మ్ అదే నేను అదే అనుకోనుంటి
ఆ రీసెంట్ గా ఏమన్నా మూవీస్ చూసారా
రీసెంట్ గాన ఉమ్ అంటే మామూలుగా ఎక్కువ కొత్త మూవీసే కాకు కుండా పాత మూవీస్ కూడా చూస్తాంటి నేను ఉమ్ పాత మూవీస్ లో నువ్వు నాకు నచ్చావు ఉంటుంది చూడు ఆ చూస్తా ఓల్డ్ మూవీస్ కూడా ఉ నువ్వు నాకు నచ్చావ్ అనేది ఉమ్ నీకు ఇష్టమా
ఆ నాకు కూడా ఇష్టమే ఓల్డ్ మూవీస్ బానే చూస్తాను అదే నువ్వు నాకు నచ్చావులో కామెడి బలే ఉంది కదా
ఆ అసలు అది చాలా బాగుంటుంది వెంకటేష్ భలే చేస్తాడు
కదా ఉ
హైలైట్ అదే అదే బ్రహ్మానందం వస్ ఒకసారిజూడు అప్పుడు వాళ్ళంతా కొలంబస్ కి పోతారు
అవును
అదైతే అస్సలు హై
అవునవును ఊ పాపం తను గుంతలోకి వెలి లోపలికి
ఆ అ అవు నువ్వు వెళ్ళావా కొలంబస్ కి అట్లా ఎప్పుడైనా
ఆ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అప్పుడు చిన్నప్పుడు ఆ జాతర జరుగుతానింది అప్పుడు పోయిన
అయితే ఇంకేంలే బాగ ఎంజాయ్ చేసినట్లు ఉన్నారు మీరు
ఆ అందరు ఫ్యామిలీస్ తో కలిసి అప్పుడు వెళ్తాంటిమి జాతర అప్పుడు
అవునా
ఆ మీరు ఎప్పుడన్నా వెళ్ళారా
ఆ వెళ్ళాను కొలంబస్కి ఎప్పుడు పోతాంటాను ఇది ఆ అదీ ఇది వండర్లకు పోయార ఎప్పుడైనా
వండ పోలేదండి మీరు పోయినారా
అప్పుడు ఇంటర్లో మాకు పిలిచికపోయిండ్రీ ఆ అదే దాంతో నువ్వు నాకు నచ్చావులో బ్రహ్మానందము ఎక్కుతాడుచుడు
అవునవును దాని
ఆ దానికి అహ ఆ అంటే పోదామనుకు కొన్నింటి ఎంత మంది జనాలు ఉన్నారో దానికి టైం అంతా వేస్ట్ అయితుంది అనేసి నేను పోలేదు దానికి
ఉమ్మ్ కానీ బాగుంటుంది కదా అది ఒకసారి ఎక్స్పీరియన్స్
అవునది చాన బాగుంటుంది ఇంకా మేము ఆ రోజు మామూలు కాలేజీ వాల్ పిల్చకపోతే బిరిన పో రావాల కదా
అవును ఉ
ఇంగ వాళ్ళు బిరినా రావల్ల అని చెప్పింటేగిన వాళ్ళు బస్సు వచ్చిండది పన్నెండు గంటలకు పిలిచకుపోయినారు. సరే మరి
సరే అండి బాయ్ వ తిన్